బాగున్నా వనే ఎలా ఉన్నావు గుర్తుపట్టావా ఆ ఓకే ఓకే గుర్తుపట్టావుగదా
ఆ ఎందుకు గుర్తుండదు
ఆ ఓకే గుర్తుంటే మంచిది ఏమో గుర్తున్నానో లేదో అని నాకు అనిపించి అడిగాను అనమాట సరే ఇంకేంటి అయి అయిపోయిన తినడాలు అన్ని
లేదమ్మా ఏం తిండాలో ఏమో ఏం అవ్వట్లేదు పనులన్నీఏంటి
పన్లన్ని అవట్లేదంటే మరి తినే తిండి టైం దాటితే ఎట్లా ఆరోగ్యం పాడైపోదు
అలా అనుకుంటున్నాం గానీ అవట్లేదు ఏంటో బాగా ఎండ కూడా ఎక్కువ ఉంది కదా అ
ఉం అవును అందుకే అన్ని పొద్దున్న పూర్తి చేసుకోవాలి వంట పనులు ఏమైనా ఉంటే మాత్రం ఇంగ తర్వాత అసలు చేసే ఓపికనే ఉండదు
ఆ ముందులాగ లేదు పని చేయడం కూడానే అసలు చాలా ఆ
చాలా నీరసం వస్తూ హు
ఇదొక ముందు రోజులే చక్కగా బలంగా ఉండే అప్పుడేమో సర
ముందు రోజులు ఎందుకు బలం అంటే మనం మనమ ఏ అప్పట్లో ఇట్లా కొనక్కొర్చుకని తినేటోల్లం గాదు కదా ఇప్పుడేంటికి ప్రతికూరగాయ కొనుక్కోవాల్సిందే అలా కొనుక్కుంటేనేమో ఆ కెమికల్స్ కూడా సగం తింటున్నట్టే ఉంది నాకు ఈ రోజు అనిపించింది ఎప్పుడు అనిపించలేదు కాని ఈ రోజు ఏమనిపించిందంటే బెండకాయలు కడుగుతున్నాను కడిగిన తర్వాత నా చెయ్యి చూసుకుంటే మొత్తం సబ్బు సబ్బుగా ఉంది ఏంటి బెండకాయలు కడిగితే అంత సబ్బేంటి సబ్బులాగా నురుగెందుకు వస్తుంది అని అనిపించింది ఇక నాకు వామ్మో వద్దు దాన్ని నేను మూడు సార్లు కడిగా ఇగ బెండకాయల్ని
అయ్యో ఉప్పేసి కొంచెం సేపు నానబెట్టపోయావా
హుమ్ ఇగ ఆ పనే చెయ్యాలేమో అట్లనే ఇగ అంటే బాగా శుభ్రంగా కడిగానులే తర్వాత మూడు సార్లు కడిగా కాకపోతే
బేకింగ్ సోడా కూడా వేస్తారు అనుకుంటున్నాను వేయొచ్చు అనుకుంటున్నాను
ఉహూ దేనికి వాళ్ళా అమ్మేవాళ్ళా ఆ
మనం కడిగేటప్పుడు
ఆహా ఏమవుతాది లే మామూలుగానే కడిగాను గాని మూడు సార్లు కడిగా ముందు ఒకసారి కడిగి ఇగ అయిపోయిందిలే కడగడం అనుకున్నా కానీ నా చేయి చూస్తే మొత్తం నురుగు నురుగు వస్తుంది ఇంగ అప్పుడు అనిపిచింది వాళ్ళు పురుగు మందులు కొడ తారు కదా బయట అమ్మే పెద్ద పెద్ద తోటలల్లో
అందుకే నెమ్మది మీరు చూడండి నెమ్మది నెమ్మదిగా మనము టైం చూసుకుంటూ కదా అందుకుని చకచకా వద్దు పనులు మాటలు నెమ్మదిగా అయితే మనకి తెలిసిపోద్ది ఎలా ఉన్నాయి బెండకాయలని అర్థమయిందండీ
అర్థమయింది గానండి పర్వాలేదు లేండి తప్పదు ఎందుకంటే నేనే ఏమనుకుంటున్నానంటే మాకు బయట కొంచెం చిన్న స్థలం ఉంది
ఆ
ఇక నేనేమనుకుంటున్నానంటే చేతనయినంతవరకు అక్కడ వేసుకు కోవడం బెటర్ ఏమో అని అనుకుంటున్నా చిన్న చిన్నగా ఇంట్లోనే చి కాకపోతే కోతుల తోటి ఇదిొక బాధ
ఇంకా అన్ని బాధలు వచ్చేనండి ఈ కాలానికి అన్ని బాధలు ఉన్నాయండి
అవునండి ఇంతకు ముందు ఇంత బాగా అసలు లేవండి ఇంట్లో ఇళ్లల్లోకి కోతులు వచ్చేదయితే లేదు ఇప్పుడైతే అలా కాదు కదండి ఇప్పుడు వెయ్యాలంటే బాధ కాని తప్పదేమో మనం ఇంట్లో వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని అనిపించిందండి నాకు ఇంట్లోనే వేసుకుంటే ఈ పురుగు మందులు కొట్టడాలు ఇవన్నీ ఉండవు కదా అసలు ఇంతకు ముందు ఇంత ఎప్పుడు ఆ అంటే ఎప్పుడు మరి ఇంత అబ్జర్వ్ చేయలేదా చాలామంది న నేను నాకు అర్ధం కాట్లేదు ఇంతకన్నా నురుగొచ్చింది ఏంటి అసలు నా చేతికి అని అనిపించింది
ఎంత పడ్డాయి బెండకాయలు
బెంకాయలు ఆ అన్ని వందలు వందలేనండి ఏది చేసినా ఏది కొన్నా అటు డబ్బులూ పెడుతున్నాం ఇ టు రోగాన్నీ కొనుక్కుంటున్నట్టుగా ఉంది ఏవీ తక్కువ ఎక్కువలేవండి ఏ కూరగాయకా కూరగాయలు అన్నీ రేట్లే
నేనా
అసలు ఆలోచిస్తే వారానికి ఒక ఒక వెయ్యి రూపాయలు కూరగాయలకే అవుతున్నాయండి వారం వారం
వెయ్యేంటి ఇంక ఎక్కువే అవుతుండొచ్చు కూరగాయలని ఫ్రూట్స్ అని అదే పండ్లు కో బిర్యానీ
సరే ఎలా వండుతున్నారు గ్యాస్ బండ మీద వండుతున్నారా పుల్లలపై పెడుతున్నారా
ఆ లేదండి ఇప్పటికైతే గ్యాస్ బండ మీద వండుతున్నా కానీ గ్యాస్ కూడా దొరికేలా లేదంత ఉన్నారు ఆ ఉందంటే బయట మా అత్తగారు వాళ్ళు ఒకప్పుడు అట్లనే ఉండే వాళ్ళు ఎక్కువగా బయటనే వండుకునే వాళ్ళు తక్కువ అన్నమాట ఈ ఈ స్టవ్ మీద వండడం చాలా తక్కువ వాళ్ళు కాపోతే అయ్యన్నీ చెయ్యాలంటే మనం ఏంటండి
చక్క చక్క బయట పెట్టి వండేసుకోవచ్చండి
ఆ అట్లా ఉండాలి అంటే ఆ పొగబడట్లేదు కదండి అదొక బాధ మళ్ళీ
అంతే అంతే అలవాటు పడు
ఉ ఉ పొగా పడట్లే పొగా ఈ అయితే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కదండి బయట పొల్యూషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది అది సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంట్లో గూడా పొల్యూషనేనా
ఏమైందండి లోపలికెళ్ళినా ఆ లోపలికెళ్ళిన మెడిసిన్ అంతా బయటికొచ్చి తెస్తదేమో అని నేను అనుకుంట్నాను వస్తదా, అవకాశం ఉందా కూరగాయల్ ద్వారా తిండా. ఒంటికి పట్టి ఉంటదా కూర గాయల్ నుంచి మెడిసినే లేదు మెడిసినేల్
ఆ ఎల్ తె బయటికి ఎట్లా ఒస్తదండి అది లోపల అవయవాళ్ళకి పట్టేస్తది గదా నాకు అసలు అనిపించింది యా అన్ని సార్లు మనం కడగకుండా ఏదో అలా కొంచెం ఒక్కసారి ఏదో అట్ల గడిగి చే ఎస్తే దాని వల్ల ఉపయోగం ఉండదు ఇంగ మన లోపలికి అయన్నీ ఎళ్ళిపోయిన
ఎంతైందండి మీ టైము
ఇంకా పది నిమిషాలు గూడా అవ్వలేదులేండి, ఇంకా కొంచెం సేపైతే వెళ్ళాలి వెళ్ళీ. మొక్కలకి నీళ్ళు వోయడం ఇయన్నీ చేసుకోవాలి చిన్న చిన్నగా
నేను వెళ్లాలి బయటికి కాలేజ్ ఊ ఈ రోజు సెలవిచ్చారు
ఇంకొక కొంచెం సమయం అయితే వెళ్ళి చేసుకోవాలి ఇగ ఇగ నేనూ ఆ ఆటు తోట్లోకి వెళ్ళానంటే ఇగ ఫోన్లు గీన్లు పట్టుకోదలుచుకోలేదండి ఇగ మట్టి ముట్టుకున్న చేతుల్తో ఇగ ఫోన్ బట్ ట్టుకోవడం ఇదంతా అవసరమా, ఓ ఒక పని శ్రద్ధగా చేస్తే బాగుంటది గదా అని అనుకుంటున్నా.
పిల్లలు స్కూల్కి ఎళ్లిపోయారా అండి
హ్మ్ ఇవాళ మా వాళ్ళకి స్కూల్ లేదండి ఇగ ఎండాకాలం వచ్చింది కు ఊమ్ సెకండ్ సాటర్డే అని గాదండి స్కూలూ ఎందుకంటే ఈ మధ్యన ఈ ఎగ్జామ్స్ ఒస్తున్నాయి అంటే మా పిల్లలకి ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు
ఊ చెప్పారు
ఇగ టెన్త్ క్లాస్ ఓళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటా ఉంటారు ఆళ్ళు ఇవాళ్ళ ఎగ్జామ్స్ ఏమో గానీ మా పిల్లలు అయితే చదువుకోరు ఇంట్లో ఉంటే పిల్లలు అసలు చదవరండి ఇంగే దేవ ఇగ వాళ్ళ ఆన్ నాకు అనిపించింది ఏంటంటే ఇగ వాళ్ళగ్ గూడా అ బయట గార్డెన్ లో పంలు నేర్పిస్తే కనీసం చిన్న చిన్న పనులండి చిన్న చిన్నగా వాళ్ళ చేత చేయిస్తా ఉంటే, వాళ్ళ గూడా మొక్కల మీద ప్రీతి వెరుగుతుదేమో. మట్టి మీదా మనం ఏంటి మనం ఏం దింటున్నాం అనేది తెలుస్తదా అనుకుంటున్నా అసలూ వ్యవసయం చేసే వాళ్ళ ఎంత కష్టబడు తున్నారు ఇవన్నీ చేయించాలి చూయించాలని అనుకుంటున్నా నేను
ఉ మంచి పనే అండి అది కూడా నేర్పిచ్చుకోవడం చాలా మంచి పనే మనకి
ఊ అవునండి ఎందుకంటే మన తరం అయిపోయిన తర్వాత వాళ్ళ తరం ఒస్తది హ్మ్ మరి వాళ్ళ తరంలో వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు.
తిన్నారా అండి.
తిన్నా అండి అయిపోయింది అదే ఇంక కొద్దిసేపయితే ఇక అందులోకి వెళ్ళిపోతా వెళ్ళిపోయానంటే ఇగ ఇంగ నా పన్లో ఇగ నేనింగ మళ్ళీ మధ్యాహ్నం అయితే గానీ ఇగ నేను మళ్ళీ రాననమాట అందులో నుంచి బైటికి
ఆ
ఇంకంత వంట పొద్దుటే అయిపోయిందండి. క్యారేజ్లు పెట్టే పనుంటది కదండి. ఇగ పొద్దున్నే చేసేస్తా పిల్లలింట్లోనే ఉన్నా మా వార్ రెళ్తారు కదండి ఇక వాళ్ళు వాళ్ళ పల్లల్లోకి వాళ్ళేళ్తారు వాళ్ళకి పెట్టా ల్సిందే చేయాల్సిందే ఇప్పుడు గ్యాస్ కూడా దొరికేలా లేదు కదండి. అందుకని ఒక్కసారే వొండేస్తానన్నమాటిగా
మ్. ఆ అన్నాన్ నేనేమమనుకుంటున్నా అంటే అక్కడ మీకంటే స్థలం ఉంది పుల్లల పోయి పెట్టు కొనొండుకుంటారు మరి పట్ణాల్లో స్థలమే లేదండి. మరప్పుడు ఎక్కడ పుల్లలు సంపాదించుకుండు పుల్లలమ్ముతారేమన్నా నాకు తెలిసి ఇప్పుడద్ గ్యాస్ దొరకట్లేదు కాబట్టి పుల్లలమ్ముతారు పుల్లలు పెట్టుకోవాలి కంటే స్థలం ఉండాలి కదా అయన్ని పొగలు ఈ ఇల్లన్నీ ఎలా ఉంటాయి.
ఇంగ ప పట్టనాల్లో జరగని పనండి అందరికి కొంతమందివి జరుగుతాయిలేండి. పట్టణాల్లో ఉన్నా ఈ అపార్ట్ మెంట్లా గాకుండా ఉన్న ఇళ్లల్లో వాళ్ళకైతే అన్ని బానే ఉంటాయ్.
మ్
విడివిడిగా ఉంటది కదండి. కొంతమంది ఇల్లులు ఇండివిజ్వల్గా ఉంటాయి కదా వాళ్ళక్ బానే ఉంటది. ఈ అపార్ట్మెంట్లా టోళ్ళకయితే బాగుండదు గాని ఇండివిజువల్గా ఉండే వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి.
బంగారం రేటెంత పలుకుతుందో తెలుసా మీకు
మ్ తెలీదండి.
ఇంకోకసారి వెళ్దామని కూడా అనుకుంటున్నాను అక్కడికి
ఏమి. అవునా. తగ్గుతది అంటున్నారం డి. ఇంగేమ్. సరేనండి. నేను మళ్ళీ మీతోటి మళ్ళోకసారి చేస్తాను. నాకు వేరే కాల్ వస్తుంది.
సరే మరి సరే మంచిది.
సరే ఉంటానండి.